చెప్పమ్మా
డాడీ
ఆ
చెప్పాను కదా చెప్పాను కదా కాలేజ్కి ఫోన్ చేయాలని
చెప్పావు ఏం చెప్పు.
కాల్ చేసినాను.
ఉమ్
సార్ ఎత్తినారు చెప్పినారు నార్మల్గా అంటే వీళ్ళకి కూడా అడిగిన ప్రతి ఇవాళ అదే వీళ్ళని
హ్మ్
వాళ్ళకేమంటే నీది అయిపోయింది కదమ్మా నువ్వెందుకు అడుగుతాన్నావ్ ఇవన్నీ అని అడిగినాడు.
హ్మ్
ఈ విల్ గివ్ సీట్ అన్నా
ఫ్రెండ్స్ కదా సార్ అందరం ఒకే దగ్గర చదువుకున్నవాళ్ళు ఎన్ని సంవత్సరాలు అని చెప్పలా.
సార్ మా ఫ్రెండ్స్ సార్ అని చెప్పిన.
హమ్.
సరే పేర్లు చెప్పు అన్నాడు పేర్లు చెప్పిన తర్వాత లేదు ఇంకా ఫీజు పడలేదు.
హ్మ్.
ఆ రెండు సంవత్సరాలిది కట్టేసేస్తే వాళ్ళకి సర్టీ. ఇన్ కేస్ సర్టిఫికేట్ కి అప్లై చేస్తాను అని చెప్పినాడు.
ఇప్పుడు మీవి.
నావి వచ్చేసి అప్లై చేసుకోవచ్చంట.
ఆ డైరెక్ట్ డైరెక్ట్ గా అక్కడ పోతే ఇస్తారెమో అడగలా.
అది ఆయన కొంచెం పనిలో ఉన్నాను గబా అని చెప్పు అని అన్నాడు సరే సార్. ఇప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అంటే సరే ఒకసారి ప్రణయ్ కి ఫోన్ చేసి మాట్లాడు తనతో. మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను నీతో అని చెప్పినాడు.
ప్రణయ్ కి ఫోన్ చేసావా.
వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వాడు. డ్యూటీ లో ఉన్నాడేమో ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో పెట్టుకో ఉన్నాడు.
హమ్.
సాయంత్రం మళ్ళీ చెయాలి.
ఆ.
సాయంత్రం చేసి.
చేసి కనుక్కుంటే అప్లై చేసుకోమన్నాడు అన అంటే ఇంకా రెడీ అయిపోయినాయనే కదా. ఆ.
ఆ అప్లై చేస్తే అక్కడ రెడీ చేస్తారంట. డబ్బులు డబ్బులు కూడా రెడీ చేసుకోమా అని అన్నాడు.
దేనికి డబ్బులు.
రెండు వేల ఐదు వందలు కట్టాలి కదా సర్టిఫికేట్లకి.
ఏంది డబ్బులు కడితే సర్టిఫికేట్లు ఇస్తారా అది ఏ అంతా బ్యాలెన్స్ లేకుండా కట్టినా కానీ మళ్ళీ.
ఆ రెండు వేల ఐదు వందలు రెడి సర్టిఫికెట్లు.
సరే రెండు వేల ఐదు వందలు కడతాము సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు ఇప్పుడయా.
మనం అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకుంటే అప్లై చేసుకుంటే రెడీ చేస్తారా.
అప్లై చేసుకుంటే నార్మల్ గా. కొన్ని మంత్స్ ప అదే ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది లేదు అంటే మనము జ. అదే యూనివర్సిటీకి పోయి తెచ్చపోచ్చు.
అదే నేను చెప్పేది మీకు చెవుడా లేకపోతే ఏంది అప్లై చేయకుండా డైరెక్ట్ గా అనంతపురం. పోతే ఇస్తర అడుడికి తెదు.
నేను ఫస్ట్ ప్రణయ్ తో మాట్లాడి తర్వాత చెప్ప. చెప్తాను డాడీ నేను ఇంకా ప్రణయ్ త మాట్లాడలా.
మాట్లాడి సార కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ.
బీబి పేషెంట్ నేను అప్పటికి నిన్న చేసాను మొన్న చేసాను. సార్ ఏం సార్ కాల్ చేస్తే లిఫ్ లిఫ్టేట్ చేయడం లేదు మీరు అంటే లేదు నేను చేస్తాను. చేస్తానె చెప్పు చ చెప్పు చెప్పు ఫాస్ట్. ఇంకా చెప్పు నేను పనిలో ఉన్నాను ఏం కూడా ఈనేటట్టే లేడు అసలు కొంచెం కూడా.
ఏవైనా అడ్మిషన్స్ జరుగుతాం ఎప్పుడ.
ఏమో వాళ్ళ తలకా.
అడ్మిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి మామూలుగా కాలేజ్లో లో.
లేదు అడ్మిషన్స్ ఎప్పుడో అయిపోయినాయ్.
అవునా.
అడ్మిషన్లు జరగవు.
మరి ఆయన నెంబర్ ఉండాలినప్పుడు సాయంత్రం కాలేజీ అయిపోయిన తరువాత చెయ్యి అప్పుడు ఫ్రీగా ఉంటాడేమో
ఏం ఉంటాడో మొన్న చేస్తే మొన్న ఫోన్ ఎత్తలా మొన్న రాత్రి నిన్న ఉదయం చే
రాత్రిలో ఎందుకు చేస్తారు సాయంత్రం అప్పుడు సిక్స్ సిక్స్ థర్టీకి అటు చేయాల
అప్పుడు ఆళ్ళు బస్ లో పోతా ఉంటారు
బస్ లో పోయినా కానీ ఫోన్లు మాట్లాడతారు కదా బస్సు లో పోయేటప్పుడే బోర్ కొడుతుంటుది ఫోన్ వస్తే కంపల్సరీగా లిఫ్ట్ చేస్తారు
ఆ చేస్తా చేస్తా
ప్రణయ్ కి చేయి మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే మళ్ళీ సార్కి చేసి అప్లై అప్లై చేయాలా లేక్ యితే డైరెక్ట్ గా అనంతపురం కాని పోతే ఇప్పుడికి ఇప్పుడే ఇస్తారా సార్ అని అడుగు
హ్మ్
ఇప్పుడు ఇస్తే ఇప్పుడు ఇస్తారంటే టే మంత్ ఎండింగ్ లోపల ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసి కి అప్లై చేద్దాం ముందు ఒకసారి అది చూద్దాం
సరే డాడి సరే
ఆ ఇది ముందు గవర్నమెంట్ దానికి అప్లై చేస్తే కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నా గాని నిదానంగా పర్మినెంట్ చేస్తారు దాన్ని
అవునులే
గవర్మెంట్ జాబ్ అంటే అంత ఆషామాషీ కాదు కదా
నిజమే నిజమే
హ్మ్
అంటే అంటే ఏ ఇప్పటికి నన్ను ఫార్మసిస్ట్ గానే ఉండిపో అని చెప్తాండవా నువ్వు
మా గవర్నమెంట్ జాబ్ చేస్తా నువ్వు చదువుకోవచ్చు మా నీకు అప్పుడు చాలా ఫ్రీ టైం దొరుకుతుంది గవర్నమెంట్ ట్ హాస్పిటల్ లో పొడిసేదేం ఉండదాడ ఫార్మాసిస్ట్లు
ప్చ్
అంత బిజీ షెడ్యూలు బిజీ వర్కేం ఉండదాడా
హ్మ్
ఆ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ అంటే తమాషా అనుకుంటున్నావేంది నువ్వు పోయ నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నీకు పెన్షన్ వస్తుంటది
ఓయ్ మేడం తమాషా అని ఏమికాదు డాడి
ఏం గాదు అసలు దాంట్లో జాబ్ రావాలిగాని నీకు నెత్తి మీద సుడి అదృష్టం ఉండాలా
ఓకే డాడీ ఓకే నువు ఎట్లా చెప్తే అట్లా
నువ్వు అప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజీ చేయచ్చు ఒకేళ జాబు అప్లై చెయ్యి జాబ్ వచ్చిన తర్వాత అయినా నువ్వు ఏదైనా చదువుకోవచ్చు నిన్ను ఆపేదెవరు
ఒకే డాడీ
ఆ దానీకన్న బెటర్ పొజిషన్ వస్తే తర్వాత కావాలంటే చూసుకున్నావు ఇబ్బంది ఏం ఉన్నది
కే డాడీ
ఇప్పుడు ఫార్మాసిస్ట్ కన్నా బెటర్ పొజిషన్ బెటర్ ఆఫర్ గానీ వచ్చిందంటే బెటర్ ప్యాకేజీ వచ్చిందంటే పోతా ఉండేది కదా
సరే సరే
మరి అదేగద అయితే
చేసుకుంటా వాళకి ఫోన్ చేస్తాను మాట్లాడతాను ప్రణయ్ కి ఫోన్ చేస్తా అనుకొని నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను
అలాగే
ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వేరే ఏమన్నా మాట్లాడు సంతోషం
ఏం చేస్తున్నారు ఇప్పుడు
ఏం చేయలా కాఫీ తాగుతున్నా
ఓ కాఫీ తాతున్నారా అవును ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా లేదే అప్పుడే మళ్ళీ కాఫీ ఎందుకు ఎట్లా పంచి పంచింగ్ చేస్తారు కదా ఇంకో సిక్స్ క అంతా
హుమ్ సారు కంపల్సరిగా తెస్తాడులే
కాఫీ చేస్తాడా మీకు శాలరీ లేలీకపోయినా రోజు కాఫీ తీ ఇస్తాను
అడిమోడడి అల నాకు నమ ఎన్నో మంట్లళు ఏమి ఇస్తారు అంట ఇప్పుడు మేము చెప్ నం చుడు మత్తికేర్లు ఒక స్టోరు నాగశెట్టి హల్ ఇక్కడ ఒక స్టోర్ అని
హుమ్
పేర్లో ఏం జరగదని చెప్పేసి అక్కడండే స్టాక్ కూడా ఇక్కడ తెచ్చి అంత సర్వీస్డ పెట్టేస్తున్నారు ఇప్పుడు అందరూ అందరూ వద్యసే వాళ్ళందరూ ఏడే ఉన్నారు
ఓ
ఇప్పుడు ఇద ఒక్క షాపే తెలుసాం ఉండేది ఇప్పుడు దాకా ఏమి జరగలేదు ఏం జరుగుతుందో తెలీదు ఎందో మెట్లో వాళ్ళు ఏం చేస్తారు
ఇప్పుడు అంటే మొత్తం మూడు అని చెప్పా మొత్తానికి రెండేనా అయితే చేస్తునుంద
ఒకట్టటి
ఒకటంటే మీది ఇప్పుడు ఆల్రెడీ ఇంకో దగ్గర ఇంకోకటి పెట్టింది అనే దాంతో కూడా రెండడునా
మూడున్నే ఇంతకు ముందు ఆ మూడో దానికి నన్ను గాయనిని పంపిద్దాం అనుకున్నారు
ఆ
కానీ లాస్ట్కి అద ఏంటి దానికి ఇంకా లైసెన్సే రాలేదు అంటే చెప్పేశారు సరే ఇంక రెండున్నాయి ఇప్పుడు పెద్దదానికి మమ్మల్ని అందరినీ పంపించారు ఇప్పుడు ఆ రెండో దాన్ని కూడా అక్కడ సరిగ్గా సేల్స్ సరిగ్గా ఉండవు ఫస్ట్ దీన్ని ఫస్ట్ డెవలప్ చెబదాం దాని తర్వాత అన్ని బ్రాంచెస్ పెట్టుకుందా అని చెప్పేసి ఇప్పుడు అందరుూ వచ్చి ఇక్కడికే ఉన్నారు అంత స్టాక్ అంతా ఇడే ఏం జరుగుతుదో సేల్స్ తెలిదు ఇంకా
అ అంతమాందన్నారడా
మే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మంది ఆరు మంది ఎంప్లాయీస్ ఒక ఇన్ఛార్జ్
ఆరు మంది ఎంప్లాయిస్ ఆరు మంది ఎ ప్లైస్ ఒక ఇన్చార్జ్ ఒక మేనేజర్ ఉన్నారు ఒక షాప్ క ఆ డెవలప్ చేయండి డెవలప్ చేయండి
ఏన్స్తరు సేల్ తన్న బా జరిగితే శాలరీ కూడా టైం ఇచ్చేస్తారు నను
మా స్టార్టింగ్ ఏ బిజినెస్ అయినా పెట్టుబడి పెట్టాల మా పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ లేదు శాలరీ లే లేవంటే కుదరరు కదా ఎవరు ఉండరు కదా బెంగళూరు అంటే ఇప్పుడు ఎవరు అక్కడ ఇప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళంద అరు లోక వాళ్ళ ఎవరు లేరు అంత అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్లే కదా
మేము అదే అదే మేము కూడా అదే ఆలోచ చేస్తన్నం ఇప్పుడు ఫస్ట్ మంతే వాళ్లు శాలరీ ఇవ్వలేదంటే ఎవరు ఉండరు
అవుట్ ఆఫ్ నుంచి వచ్చి స్టాఫ్ ఉండాలంటే వాళ్ళ ఖర్చులు ఎంత బెంగళూరులో వాళ్ళ తిండి ఎంత వాళ్ళకి ఇబ్బందులు ఎన్ని ఉంటాయి అయితే నీకు ఇప్పుడు సెలవు అడిగినా గానీ ఈజీగా దొరకుతది అయితే
ఈజీగా దొరుకుతందండి స్టోర్ రేపు కూడా ఓపెన్ కాదంటడా మెంటల్ మొహల ఇల్లు
మళ్ళీ వాయిదా పడిందా
ఎప్పుడు వాయిదా పడిందో తెలియదు వాయిదా పడిందని తెలుసు
అబ్బా ఇప్పుడుకి నెల రోజుల నుంచి రేపు రేపు అంటున్నారు ఏమి వీళ్ళు మరీ పోయి విళ్ళు విచిత్రంగా మనుషులంతా చేస్తారా
ఆ ఏం చేస్తారో ఏమోలే డాడీ
సరే నువ్వు సాయంత్రం ఒకసారి కనుక్కో వాళ్ళు ఇస్తామంటే ఆ నువ్వు సెలవు పెట్టేసి వద్దు తీసుకుని వద్దాము సర్పైజ్
సరే డాడి సరే సరే బాయ్ డాడి
సరేమ్మా బాయ్